హలో ఎలా ఉన్నావ్? ఉమ్ నేను బావున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బావున్నాను. ఏం చేస్తున్నావు?
నేన ఆల్ ఆఫ్టర్చఫ్ షో చూస్తున్నా
ఆహో నేను కూడా ఆ షో కి చాలా పెద్ద ఫ్యాన్ తెలుసా?
సేమ్ కుకింగ్ కన్నా కామెడీ ఎక్కువ ఉంటుంది ఏది
మ్ నవును అది ఒక తెరిపి అని చెప్పచ్చు నాకైతే ఇంగా దే కద ఫన్ ఇంగ కంటెస్టెంట్స్ కుకింగ్ చేస్తూ మిస్టేక్స్ చేస్తారు పోపలి ఉంటుంది.
ఆ మిస్టేక్స్ చూసి నవ్వు ఆపుకోలేకపోతా మసలు ఎంత ఫన్నిగా ఉంటారంటే వాళ్ళ
వా లో కత్తరు అవును నిన్న ఎపిసోడ్ చూసవా చూసా ఒకే సాల్ట్ బదులు షుగర్ వేసేశారు అవును ఇంకా జడ్జెస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నేను ఇంకా చాలా నమ్మేసా ఇంకా కుకింగ్ షో లో స్టార్టింగ్ అయి కామెడీ షో కి అయిపోతుంది అది సరిగ్గా చెప్పావు నీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అందరిలో ఫన్నీగా ఉండే వాళ్ళే ఇష్టం తెలుసా ఒక్కడు ఉంటాడు చాలా మంచి పంగిస్తాడు
నా కూడా వాళ్ళు జోక్స్ వేసుకుంటూ కుకింగ్ చేస్తారు కదా
ఆ అవును ఇంగ టైం ప్రెషర్ లో ప్యానిక్ అయ్యే సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి అయ్యో డిష్స్ స్పాయిల్ అయిపోయింది అని అనుకుంటా ఉంటారు కదా అవును అప్పుడు పక్కన వాళ్ళకి హెల్ప్ అడగడం స్టార్ట్ చేస్తారు
అవును ఇంకా ఒక కంటెస్టెంట్ ఉంది నియా అని చెప్పి ఎప్పు జ్యూస్నా హెల్ప్ అడుగుతానే ఉన్
తానే ఉంటుంది పాపం ఇంగా నువ్వు ఆ షో చూస్తే కుకింగ్ నేర్చుకుంటావా చూస్తూ కుకింగ్ నేర్చుకుం టవా
నేర్చుకోవడం కన్నా నవ్వుకుంటాను ఎక్కువ
ఉ సేమ్ ఇంకా రెసిపీ మర్చిపోతా కానీ కామెడీ సీన్స్ గుర్తుంటాయి కరెక్టే ఆ రెసిపీస్ కూడా ఎక్కడి నుంచో వెతికి వెతికి మనం ఫస్ట్ టైం వింనిం టం ఆ పేరు అట్లా వెతికి ఇస్తారు టాస్క్ లో అవును ఇంకా ఒకసారి మనం పార్టిసిపేట్ చేస్తే ఉ అయ్యో ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోతాం
ఎందుకంటా
నువ్వు వెజిటేబుల్స్ కట్ చేస్తూ స్టోరీస్ చెప్తావు
నువు కుకింగ్ మర్చిపోయి నవ్వుతూ నవ్వుతూ ఉంటావ్
ఉ అవునాదేమో నిజమే
ఇంకా జడ్జెస్ చాలా పేషంట్ గా ఉంటారు కదా
ఉ అవును కానీ కొన్ని డిషెస్ చూసి వాళ్ళకి షాక్ వస్తుంది
బాన్ అయినా డిషెస్ అయితే ఇంకా చెప్పలేముపో
ఉ అవును ఇంకా ఓవర్ కుక్ డిషెస్ కూడా అబ్బా అసల్
సాల్ట్ ఎక్కువయింది డిషెస్
ఉ చాలా ఫన్నీగా ఉంటుంది కదా
అవును ఇంకా నాకు టీన్ వర్క్ ఎపిసోడ్స్ చాలా ఇష్టం తెల్సా
ఎందుకు నీకు టీం వర్క్ ఎప్ ఎపిసోడ్స్ అంటే అంత ఇష్టం ఒకరు కుకింగ్ చేస్తుంటే ఇంకొకరు కలిసి కన్ఫ్యూస్ చేస్తారు కలిసి సాల్ట్ ఎక్కడా ప్యాన్ ఎక్కడా అని ఊ చానా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు వాళ్ళు ఇక షో చూస్తుంటే నాకు చిన్న ట్రై చేయాలి అనిపిస్తుంది అప్పుడప్పుడు సేమ్ నాకు అదే ఫీలింగ్ వస్తుంది తెలుసా కిచెన్ లో ట్రై చేయాల అనిపిస్తుంది కాని విజయ్ చూస్తే భయం వేస్తుంది కదా ఊ అవును నిజమే ఇంగ లాఫ్టర్ చిప్స్ ఇన్స్పిరేషన్ తో కుకింగ్ స్టార్ట్ చెయ్యకు
కచ్చితంగా చేయన్లే
మరి నువ్వు బెస్ట్ డిష్ ఏం చేస్తావు
నేనా మ్యాగీ చేస్తా
అది డిశా
మాస్టర్ పీస్ అది
ఉమ్ ఓహో
నువ్వు
నేనైతే టీ చేస్తా
దగ్గరే చెఫ్స్ ఇత్తనము మేము
ఉ అవును ఇంకా షో లో కాస్ట్యూమ్స్ కూడా బాగుంటాయి కదా
అవును కలర్ఫుల్ గా ఉంటాయి
ఇంగా కంటెస్టెంట్స్ ఎనర్జీ చాలా బాగుంటుంది
అందుకే బోరు కొట్టదు ఇంకా తను ఉండాడు కదా కృష్ణ అని చెప్పి అందరు వే సాలు వేస్తాడు అసలు బోరే కొట్టనియ్యడు
అవును అసలు అసలు వాళ్ళు లేకపోతే అసలు ఆ షో అసలు అంతే బాగా కామెడీని ఇస్తాడు వడు
అవును ఈ మధ్య అంకిత కూడా చాలా బాగా గుర్తుంది కదా
ఉ అవును ఇంగ సమర్త్ కూడా బాగా కామెడీ చేస్తడు
అవును నిజమే బాగుంటారు వాళ్ళందరూ కొట్లాడుకుంటారు మళ్ళీ కలిసిపోతా తారు జోక్స్ అంటా ఫన్నీ అంట ఎంత బాగుంటుందో అంత
అసలు చూస్తుంటే ఇంకా చూడాలా చూడాలా అనిపిస్తుంది
అవును మా ఇంట్లో అందరం కలిసి చూస్తాం అది
హ్మ్మ్ మా ఇంట్లో కూడా ఇంగా మార్నింగ్ టైమ్స్ లో ఇంగా రిపీట్ అయి వస్తుంది కదా అది కూడా చూస్తాం మేము ఎన్నిసార్లు చూస్ బోర్ కొట్టదా ఉందంట హ్మ్మ్ అవును ఫ్యామిలీతో చూడడానికి పర్ఫెక్ట్ షో అది
అదేమో నిజమే ఇంకా నాకు ఫన్నియస్ట్ మూమెంట్ ఏంటి తెలుసా ఒకరు డిష్ డెకరేట్ చేస్తూ కంప్లీట్ గా స్పాయిల్ చేసేసారు
ఎపిసోడ్ చూసా
జడ్జస్ ఫై ఫేస్ అయితే ప్రైజ్ లెస్ అసలు
మేమీటీరియల్ అదైతే మనం ఛాలెంజ్ చేద్దామా ఏ ఛాలెంజ్ ఫోన్లో వచ్చిందనేసి ట్రై చేసాం. కిచెన్ సేఫ్గా ఉండాలి అంటే వద్దు అదేమో నిజమేలే. ఫైనల్ హారం రెడీగా ఉంటుంది.
అయ్యో!
ఇంగ కుకింగ్ అంటే పేషెన్స్ కావాలి.
మన దగ్గర పేషెన్స్ ఉందా?
మన దగ్గర ఎక్కది యాక్చవల్లీ మళ్ళీ చాలా ఎక్కువలే
అందుకే కంటెస్టెన్స్ అప్రిషియేట్ చెయ్యాలి.
మ్ ఇంగ షోలో ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ మూమెంట్స్ కూడా బాగుంటాయి.
అవును ఒ
అవును ఒకరికి ఒకరు హెల్ప్ చేస్తారు.
ఇంగ దొంగతనం అయితే చాలా షోలో కాదంత బాగుంటుందాస్ వల్ చానా కామెడి పార్ట్ అదే
అవునున్ నిజం చెప్పావ్ ప్రతి ఒక్కరూ అక్కడ దొంగతనం చేసే వాళ్ళే ప్రతి ఒక్క
ప్రతి ఒకర్ని ఫన్ తీసేస్తారు దొంగతనం చేసి అవును ఎప్పుడ్ ఎవర్ ఎక్కడి నుంచి ఎత్తేస్తారో ఏమో గుడా తెలీదు కానీ ఎత్తేసింటారు. దా పెట్టేసింటారు.
అవును అది అయితే ఇంకా చాలా నాచురల్గా ఉంటుంది తెల్సా వాళ్ళు ఫన్ అయినా వాళ్ దొంగతనం
ఆ.... మ్మ్ మ్ అవును ఇంగ వీకెండ్స్ వస్తే ఇంగ ఫస్ట్ గుర్తిచ్చేద్ ఏంటి?
నాకైతే లాఫ్ టుషర్స్ గుర్తొస్తుంది.
మ్ ఇంగ స్నాక్స్ రెడీ ఇంకా టీవి రెడీ జియో హోస్టర్లో సబ్స్క్రిప్షన్ రెడి అవును ఇంగ నవ్వుల్ నువ్ అయితే నవ్వడానికి ఫస్ట్ ఉంటాం.
ఇంకా ఫ్యామిలీ అయితే రెడీగా ఉంటుంది ఎప్పుడెప్పుడ్ కల్సి చూద్దాం ఆ షో నవ్వుకుందాము అని చెప్పి
మ్ అవున్ ఇంకా నువ్వు కంటెస్టెంట్ అయితే ఫస్ట్ ఏం కుక్ చేస్తావ్?
సుబ్బుల్ ఆమ్లెట్ చేస్తా.
మ్ అంటే జడ్జెస్కి స్పెషల్ డిక్ డిష్ అడిగితే
ఆమ్లెట్ విత్ కాన్ఫిడెన్స్
పో
నువ్వు?
నేనైతే బ్రెడ్ జామ్
అది కుకింగ్ కాదు.
ఈజీ అండ్ టేస్టీ
జడ్జెస్ ఎలిమినేట్ చేసేస్తారు.
మ్ అట్లీస్ట్ నవ్వుతార్లే
అంతేలే ఇంక ఈ షో సక్సెస్ రీజన్ ఏంటి అనుకుంటావ్
అసల్ కామెడీ ప్లస్ కుకింగ్ తెల్సా ఎక్సాట్లీ కరెక్ట్గా చెప్పావ్ ఇంకా స్ట్రెస్ లో ఉన్న రోజులు చూస్తే అసలు మూడు రిఫ్రె ష అయిపోతుంది నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మూడ అంతా ఇంకా కలకల తపోతా ఉంటుంది అవును ఇంకా ఇది ఇంకా సాటర్డే కదా ఈ టైంకి వస్తా ఉంటుంది ఉ సటర్డే సండే చూస్తున్నామా ఖచ్చితంగా చూ ఇప్పుడు చూడాలా నేనైతే నైట్ టై చూ తాను ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత సరేలే అయితే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుడా చూసుకో ఆ డెఫినెట్ గా చూడాలి ఇంకా ఎపిసోడ్ అయ్యాక మనం డిస్కషన్ చేద్దాం ఏమేమి ఎట్లు ఉన్నాయి అని ఫన్నీ మూమెంట్స్ అనీ
అవును ఇంకా ఫన్నీ సీన్స్ కౌంట్ చేద్దాం
ఉ ఇంకా బెస్ట్ జోక్స్ సెలెక్ట్ చేసుకుందాం దాంట్లో నుంచి అంటే ఇంకా ఎపిసోడ్స్ వచ్చేసినాయంటే రీల్స్ కూడా వచ్చేస్తాయి ఉ అవు అసలు ఎంత మంచిగా ఎడిట్ చేస్తారు కదా రీల్స్ కూడా
అవును ఇంత కామెడీ ఉంటాయో ఎపిసోడ్స్ ఒక పక్కనంటే వాళ్ళ రీల్స్ ఇంకో పక్క
పక్కన ఇంకా షో వల్ల వాళ్ళకి ఫాలోయింగ్ కూడా చాలా పెరిగింది ఫ్యాన్ బేస్ కూడా చాలా ఉంది ఉంది ఆ షో కి
అవును సపోర్ట్ ఫ్యాన్ సపోర్ట్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే అది ఒక నాచురల్ హ్యాపీనెస్ ఇస్తు
హ్యాపీనెస్ ఇస్తుంది అది అవును అసలు ఆఫ్టర్ చెఫ అంటే ఫన్ కామెడీ కుకింగ్ ఫ్రెండ్షిప్
ఇంకా ఎంటర్టైన్మెంట్ హ్యాపీినెస్ ఎంలెస్ ఫటర్
అవును నిజమే ఇంకా పోయి తినిపో టైం అయితంది
అవును ఇప్పుడు వెళ్ళాలి
ఉ సరే అయితే బాయ్
బాయ్